ఆ ఆ బాగున్నాండి ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే టీ తాగిన ఖాళీ గనే ఉన్నా
ఆహా యమ్మే యమ్మి బిటెక్ టి టా అన్ని చేసిన ఆ ఇంకా చెప్పు ఆ తిన్నమ్
ఎం కర్రీ
మేమా ఆలుగడ్డ వేపుడు ఆలుగడ్డ వే అండి టమాట చాలు హు హు
చేస్తారండి నా మదిలో
టమాటో ఉడక వేటి చేస్తారండి
అంటే చింత వేసారా అందులో
ఉహు చింతపండే టమాటాలె ఓలీ టమాట చాలే
టమాటాలుడ్
చారం మేస్ ేస్తాం క్యారెట్ తురుముతాం సాంబార్ టైప్ లాగ వస్తది ఆ పప్పేసం ఆహా పప్పే ఏమో ఆ ఆ పప్పు లేకుండా చేస్తా హు
ఏ రసం రాదు కదా
ఆ టమాటా ఎస్సే గ్యాస్ ఒస్ దాని ఏయ్యం ఇంకా చింతపండు ఎక్కువ వాడం క్యారెటు నిమ్మకాయను జెయ్యం నిమ్కాయ పులువోర జెస్తాం నిమ్మకాయ మీక్ జెయ్యొస్తదా నిమ్మకాయ పులివొర
ఆ నిమ్మకాయ పులిహోర వేస్తాం గానీ ఈ టమాటా చారు నేను ఎప్పుడు చేయలేదు నాక్ తెలిదు అందుకే
ఎర్రయ్ ఉడకబెట్ట నాలుగు ముక్కలు చేేసి కట్టప్ అన్ని అల్లనే ఏసి ఉడకబెట్టి చల్లారాక మిక్సీ కేస్త
ఆ మిక్స
జడికేస్ ఇంగ తాలింప్ వేయటం కరీవేపాకు అతుంది అదేసి గ రసం అల్ల పోయటం వేడి నీళ్ళు కా గ ఉన్న నీళ్ళు అల్ల పోసి ఉప్పు కారం వేసి మసాల వేస్తాం ధనియలు కొబ్బరి పొడి ధనియల్ ఒడి
పోపుల్నే చార్ పొస్
అన్నీ ఆ తాలింపులోనే వాటర్ టమాటా రసం ఉంటాది గా ఆ రసం పోసి చిక్కటి రసం అల్ల పొయ్యటం పైన మసాలాలేసం టమాట పొడి ఉంటది పొడి సల్తాం ఇంగ చిక్కదానాన్కోస్ సాంబార్ టైప్ లాగా
ఆ మసాలా ఎస్తే చిక్కగాయితది టేస్ట్
హు
చేయ్యలండి
బాగుంటది అవునా బాగుంటది ఇడ్లీల్ల్లాకి ఉప్మా బాగుంటాయి హు నల్లగైతై
టమాటో రసమాంటర్ లుడ అదా అండి
ఆ ఉప్మా కైనా అదె ఉప్మాల బాగుంట్ బొంబాయ్ రవకీ
నా
ఆ ఆ ఉంటాయ్ రెండ్ రోల్ ఉంటది అది రస్ సం నవ్ ఉడకబెట్టింది ఆ పుడ్ ఆ ఆ తెల్లారి ఉంటది తెల్లార్ మధ్యాహ్నం ఆకుంటది
మీర్ వంటల్ బాగ్ ఏస్తర్ గదా
ఆ చేస్తం అన్నీ చేస్తాం ఇంగ అల్లేద్ దింటాంటే అదే
మరి పులిహోర ఐ గ్యాస్ ఉంటాల్ గదా
పురిహోర మామిడికాయ్ గా కల్ప్ చింతపండు కాకుండ మామిడికాయ్ గలుప్తాం
అంటే ఓన్లిమామిడికాయ్ న నిమ్మ
ఆ నిమ్మకాయ ఎక్కువ తినం సర్ది ఐతదనీ ఎక్కువ మామిడికాయె
మామిడెకాయ
గీకీ ఇక వేడన్నాన్ కట్ పిస్తాం ఇంగ పల్లీలు ఆ ఎక్కువ్ అంట్ ముగ్గీకి పెడితే రెండ్ మూడ్ రోజులయిన ఉంటది అది ఫ్రిడ్జ్ లో పెడతాము
ఆ ఎండకాలము మాడికాయ్ల్ దొరుకుతై
ఆ దొరకవు తర్వాత పచ్చళ్ళ టైంలో వస్తది మాక్ ఇప్పనిట్టే వస్తది పచ్చల్ వెడ్తర్ మా గాయ్ మావిడికాయ్ ఆ ఆ అల్లం పచడ్ వె మాగాయ్ అన్ని వెడతం ఆవాల పచ్చడ్ తింటం
ఆవాల పచ్
ఆ ఆవాలి అన్ని పళ్ళు కొట్టి కారంలోనే పోస్త ఆవాలు అన్ని అల్లానే బోసి కొటిది సు కారాలు
అంటే ఆవాలు కొంచెం చేదు ఉంటాయ్ అం
ఆ ఏం చ ఎండ పెట్టారు ఉప్పు వేసి ఎండ పెట్టారు రెండు రోజులు ఎండబెట్టి పారలో బట్టిప్పిండి ఇలాగా మెంతుపిండి టైప్లాగా బక్
పట్టించి దాన్ని ఏం చేస్తారు
కారంలో పట్టిస్తాం పూ వాల్ని అల్లానే బసి పచ్చడికి ముక్కలు బట్టిస్తారు
ఆహా మళ్ళీ పోపు చేరాయిక
ఇంకా పోపు నూనెలా చల్లార్ పెట్టి అల్లనే కలుపుతాం జాడికి వేస్తాం మళ్ళీ మూడో రోజు కల్తో గంట పెట్టే అన్న చైత తోటనా కలిపి జాడికేస్తాం గేసి అన్నం కలుపుకుంటాం గిన్నెల వేడ
అన్నం బేడన్నం కలిపితే సూపర్ ప్పుర్ ఉంటే కద అండి నెయ్యి వేసుకొని తింటే
ఆ బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే వంటి ఇంగాలు ఏం లేదు తెల్లారి మూడో రోజు గిన్నెకి వేస్తం మొత్తం మొత్తం అదే హాస్టలల్లో తీస్కొ బత్తారు మా పిల్లలు అదే తింటారు
అవును అందరికి మావిడికి పచ్చడి తర్వాతని ఏ
అవునండి ఇంకా పప్పు ఎండాకలం పచ్చ అపౌ అన్నిట్లా అదే మాకు ఇంక పెడతాం యాభై ఇరువై కాయలు పేరుతం
ఆ మీరు పెడతారా మీ ఇంటి దగ్గర బా మాడికాయలు దొరుక్
హ త ఆటకాలి బోయే తెచ్చ కు ఉంటారు ఇంతనే కాయ ఉంటది గ గాధ పోయ్య ఇప్పు బాండ పచ్చడి పండగ ఎ వెళతేక శ్రీరామ ఎల్లకా పెట్టుకే
ఇంకొక ఇంకొక నెల రోట్ల అయితే మస్త కాయలు వస్తాయి
హ అప్పుడు బెట్టాలి ఇప్పుడైతే మంచిగా ఉంటంది ఇప్పుడు మామీ ఉంటది ఒకటి రెండు కలుపుకుంటాం మామలుగా అన్నాళ్ళ అది మూరు టమాటా పచ్చడనే ఉడకబెట్టి ఖార ఉప్పు కారం బట్టి ఇదే తాలిబ ఇంటంది
అది కూడా బానే ఉంటది అంటే ఇట్లాఊ ఊరగాయ ఓ ఎండ వెట్
ఆహా ఆట్టగా అదు ఎండబెట్ట ఉడకబెట్కోం జడి వస
కది ఎక్కువ నిలవను
అది ఉండదు ఎండ్డబె తింద అయితే ఉంటది ఎండాక మళ్ళీ ఎండాక ఉండదు మేమ అంతా ఉండదు మాకు
ఆహా మీరు అట్లా ఎండ పెట్టిన పచ్చడి పెట్టలేదు ఇప్పుడు
ఆ ఎండ వేడతా తక్కువ ఇంకా ఎప్పుడన్నా ఎక్కు ఉంటే ఎండ వేడతా మామూలుగా రెండు మూడు కిలోలు అస్తా ఇ చేసుకుంటాం
ఆ ఇప్పుడు టమాటాలు రేటు తగ్గినాయి్ కదా టమాటా పచ్చడి నిల్య పచ్చడి పెట్టాల అనుకుంటున్న నాకు రాలా న ఆగిన
ఆహా నాకు ఎండ పెట్ కుట్ట ఎండలు ఉన్నప్పుడు ఎండ పెట్టుకుంటాం ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది పెడతాం వీడియాలు మా ఇకి బియ సగ్గుబియ్యం పెట్టుకుంటం
ఆ బాడీగా చేస్తే చాలు పడి యా
ఆ ఆ గిలాసు రోడ ఉడక్కబెట్టి నా ఉప్మా టైప్లావ ఉడకబెట్టి గంటే తోటి ఒక్కొక్క ఒక్కొక్కటి బిల్లలు బిల్లలు ఆ లేషస్తయ్ అయి వడియాదు బి అప్ప అయ్యో ఎస్ ఇయస్ బొంబాయి రవ్వ బియ్య పిండి అన్నీ పెడతారు. బియపిండిఐనా ఉడకబెట్టి చేస
పప్పిడిన పిడ్లి రవ్వ ఇస్తారా అండి
ఇడ్లిరు అయి రావు ఇది వస్తాయ్ బొంబై రావయ్య ఎక్కువ బియ్యపు రవ్వా బొంబయి రవ్వ సగ్గు బియ్యంతా గుమ్మడికాయ వతాం గుబ్ ఆ బబ్బ పప్పు పోసి రుబ్బిస్తాం. బయట రుబ్బి రుబ్బచ్చి గారపప్పు రుబ్బేస్తాయి. అన్ని ఉప్పు కారం గి
బాగా మెత్తగా రుబ్బాల్ నా
కొద్ది పలుకరు భార మరి మెత్తగ కాకుండా మామూలుగా
ఆ
ఊ ఇంగ పేపర ఏసి రెండు రోజులు పైన చుట్టూ రాలు పెట్టి కర్రర్ బే సరి నా రావు ఎం
హే ఎడతారాబ్
ఆ ఆ గారేలగా యయ్ ఇంట్లొ మనం గార్లెక్ వేసుకున్నట్టు మందం వేసాను మందం అంటె పల్సగా అయితేనా ఇరుగుతాయ్
అంటే మిషన్ తో చేసి చేస్తారా
ఆహా చేత్తోటే కవర్లు ఆ రుబ్బిస్తాం బయట బయట రుబ్బిస్తాం. బీకి పప్పు కారం అన్ని అల్లనే రుబ్బుతారు.
అల్లనే వేసి రుబ్బిచ్చి పేపర్ మీద ఎండబడతారా
ఎండ పెట్టి రెండు రోజులు ఉంచ్చితే ఇంకా నేసి వస్తయ్. ఆ రెండు రోలు ఇంకా ఎండకి మంచిగ ఉంటాయి. పప్పు కూరలుయినా వేసుకోచ్చ ఉత్తగా అయినా తినచ్చు.
సాంబార్ లో కూడా బాగు
ఒక్కటే అట్ట ఆయిల్ ఏసుకొని అయినా తినొస్తు అప్పుడప్పుడు తినబుద్దైతే
ఆ మా మూలుగా సాయంత్రం చిరు తిండిల
ఆ ఆ అండి ఏదో టైం పాస్ మీరు దిన్ టారా ఆ గట్టిగ ఉంటాయి కరకరన్ తే ఇయ చార్లైతే పులుసు ఇయ చారు
బా
ఆ ఖరాబ్ అయితయ్ మంచుకాయ అయితే మంచి లేతగా ఉండాలి మంచి గీకటం మంచిగ రావాలి మన సొరకాయ గీకట్టే సొరకాయి గీకి ముక్కలు ముక్ కల్ వేసి ఏ గిన్నెకి ఆ గిన్న పంపస్తే ఆమె రుబ్బిస్తది వాటర్లన్ అన్నీ ఆహా దాంతోటే రుబ్బు తారు లేతయ్ ఐతేనే తీరు తీరు రుబ్బు
పైన తొక్క తీసేసి ముక్కలు కోసి రుబ్బిస్
ఆ గుబ్ అదే ఉమ్ బావుంటాయి అయ్యయితే రెండు మూడు నెల్లు అట్ట తినోస్సు
మనం మిక్సీలో పట్టుకో
అయి మెదగవ్ ఇరుగుతది మిక్సి జాడి కరాబై అదైతే రుబ్బింగు నాలుగు పక్కలు తిరుగుతది లేకుంటే మూడు రాళ్ళ వీల్లే ఏస్కుటరు ఇంకా మేము బయట మాకు పక్కన రుబ్బుతది ఇంక ఆమెకిస్తే ఆమె రుబ్బిస్ హుమ్ ఆ కారం అని అన్నీ ఆళ్ళనే ఏసి పంపిస్తా సేమ్ గారె పిండున్నట్ ట్టే ఉంటాది కాన్రావ్ అయ్యేసినట్టుండవ్ పప్పు ఉన్నట్టే ఉంటది
ఆహా మంచినీళ్లు కూడా బాగుంటాయ్
ఆ గ్రీక్ వి చెయ్యండి బాంటది కిలో పప్పుకి ఆ గీకా దేన్దానికి గీకాలి పొట్టుదీసేసి ఆ పప్పుఆమె కిస్తే ఆమె రుబ్బు తది ఆ గుమ్మడికాయ ఓ చేయాలంటే వాళ్ళే రుబ్బుతారు మనం జప్ తప్పే లేదు నాకదెల్స్ తది
ఆహా రుబ్బినంక పేపర్ మీదే వేస్స్కోవాలి
చీర మీరైనా యస్సు కవర్ మీరైనా సరే ఆ సరే అండి
ఓకే అండి బాయ్ థ్యాంక్యూ అండి
ఆ